చెప్పండి
ఇప్పుడు మనిషికి వచ్చే కోపం ఎంత దాకా దారి తీస్తుందండి
మనిషికొచ్చే కోపం ఒక మనిషినే ఇంకో మనిషిని చంపేదాకా దారి తీస్తదండి
అంటే ఇప్పుడు వచ్చిన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటా అదేమన్నా మీకు తెలుసా
ఫస్ట్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆయనకి తెలియాలి నా వాడి కోపం ఎంత బాగా ద ద దారి తీస్తుంది నేను కంట్రోల్ లో ఉండాలని ఫస్ట్ ఆయనకు ఒక ఒక అవగాహన రావాలి
అంటే ఆ అవగాహన లేకనే కదా ఇప్పుడు ఇదంతా కోప
అవునండి ఆ అదే ఫస్ట్ కొంచెమైనా ఆ పట్టింపు ఆయనకి వచ్చిందనుకోండి ఇట్లా తగ్గించుకోవాలి ఉండాలని చిన్న చిన్న కంట్రోల్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఒక డాక్టర్ లేకపోతే యోగా అయినా ఒక ఒకలె ర్ని సజెస్ట్ చేసుకొని పెద్దవాళ్ళైనా
ఆ పెద్దవాళ్ళని ఇప్పుడే సంప్రదించాము పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే కొంచెం బూతులు అన్ని తగ్గించుకోవాలంట
అచ్చా బూతులు అంటే తగ్గించుకోవచ్చండి అంటె కానీ కొంచెం కంట్రోల్ లో ఉండాలండి చెప్పండి అవునండి
ఆ మంత్రాలు రాకుండా ఎలా చేయాలి కోపం రాకుండా ఎలా చేయాలని ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా వీడియోస్ చేయడం అలా ఏమన్నా ఉన్నాయా
అంటే ఉన్నాయి కానండి నాకంత పెద్ద తెలివండి కానీ బయట సోషల్ మీడియాలో చాలా చూసాను నేను కూడా
మ్
పర్టిక్యులర్గా అయితే నాకు తెలీదు మీకేమన్నా తెలుసా అండి
అది తెలిస్తే ఇలా ఎందుకుంటారో ఎప్పుడో మానుపోయెవాళ్ళు కదా
అయితే మీకు కూడా తెలివదన్ని ఆ చెప్పండి
ఆ ఇప్పుడు ఒక మనిషికొచ్చిన కోపం
ఆ
అతని లాస్ లో పెడుతుందా లేదంటే ప్రాఫిట్ కి తీసుకెళ్లిద్ద
అంటే కొన్ని సిచ్యువేషన్స్లలో ప్రాఫిట్ ఉంట దండి అంటే అంటే మ్యాక్సిమం లాసే ఉంటందండి అతని కోపం అతనికి ఎప్పుడైనా అతనికే ద
అతని కోపం అతని శత్రువా అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో మీరు అంటున్నారు కొంచెం ప్రాఫిట్ అని
ప్రాఫిట్ అంటే ఫస్ట్ రోషం అనేది ఉండాలి కదండి కొంచెంనేనా మరీ కోపం లేనోడు కూడా వేస్ట్ అండి కొంచెం రోషం ఉండాలండి మగాఢన్నాక
మగాడన్నాక తెగింపు ఉండాలి ఆ
కొంచెం ఆగుంటే మరి అట్లా కొంచెం ప్రాఫిట్ అనే ఉంటదండి ఏదో దాంట్లో
దాన్ని మనం ఎవరి మీద చూపియాలి ఎలా చూపియాలి అది
అయిలేజుకి కొట్టిన అంటే ఒక ఇప్పుడు నీకు ఒక బుక్ చదవరాట్లేదనుకో దా అది దానిమీద చూపేట్టాలండి ఇది ఎందుకు రావట్లేదు నా మీద నువ్వు నా అంత చూస్తావా నేనే నీ అంత చూస్తు నీ అంత మొత్తం చదువుతాని అలా అట్లా ఆ కోపాన్ని దిన్ మెద్ చూపించు అంటే వాడు బాగుపడతానని కొంచెం గొప్పని అనుకుంటానండి
ఆహా అయితే ఇప్పటి నుంచి ట్రై చేయాలి మేము కూడా అలానె
మీకేమైనా తెలుసా అండి ఇట్లాంటివి ఏమైనా
ఆ కోపం వల్ల చాలా మంది కోల్పోయాం మేము
అచ్చా
ఆ చానా కోల్పోయాం ఇప్పుడ ఇప్పుడే కోలుకోవాలని ఇవాళా తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలు
ఆ
ఆ టైం నుంచి ఒకటి అనుకున్నాం చేంజ్ కావాలని
ఆ
ఏమో జస్ట్ వైట్ అండ్ సి అనుకుంటా ఉన్నాం ప్రస్తుతానికి
అంటే కామ్ బ్యాక్ టైప్ హ అండి మీరు ప్లాన్ ప్లాన్ చేస్తున్నారా అండి
అది లేదు ఒకడి కోసం అంటే ఒకరి కోసం ఒకడు కూడా కాదు ఒకరి కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది
ఒక అమ్మాయి కోసమాండి ఒక్కరు ఓకే అండి
ఒకరు కోసం ఒకరి కోసం
అచ్చా
అది
దోషా ఆ ఎందుకండి వాళ్ళ కోసం అంతా తెేగిస్తున్నారు
అంటే ఇప్పుడు ఏది మాట్లాడినా తప్పు అయిపోతుంది కోపంలో
అచ్చా
మనం మంచి చెప్పినా చెడు అనుకుంటున్నా నిజం చెప్పినా అబద్ధం అంటున్నాడు ఊరికే
ఆహా అవునా అండి
అందుకోసం ఇప్పుడు మారాలని చూస్తున్నారు కాపోతే అతను చెప్పే అన్ని అబద్ధాలు ముందు
అవునా అండి ఆ
ఎలా అంటే ఏమైద్దంటే చెప్తాడు మళ్ళీ నేనే చెప్పలేదంటాడు
అచ్చా
ఆ అందుకోసం అప్పుడు మనమే సైలెంట్ గుంటే అదే అయిపోతది కదా
అంతే అండి
సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ సిట్యుషన్
కానీ అదే సైలెన్సు ఎవ్రీ సిచ్యువేషన్ అంటే కొంచెం కష్టం అండి గొప్ప దాంట్లో మనం నోరు కూడా విప్పాలండి
అవును
మరీ సలైంట్ గున్నా గానీ మందే తప్పం టండి
ఇప్పుడు ఒక ఎ ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జామ్ హాల్ ఉంది
అవునండి
ఒక ఎగ్జామ్ హలో ఒక ఇన్విజలేటర్ ఉన్నాడు
ఆ
ఒక అంటే అప్పటికి టైం త్రీ ఓ క్లాక్ ఆ ఓ వన్ తట్ టూ అంతే వన్ థర్టీ టు త్రీ ఓ క్లాక్ వాళ్ళకి ఎగ్జాము
ఆ
అయితే మాక్ వా వాళ్ళకి ఏం చెప్తారంటే స్కూల్ కాలేజీలో వన్ క్క లో ను్వ్ ఎగ్జామ్ హల్లో వచ్చి ఉండాలి
ఆ
కాకపోతే ఒక అబ్బాయి ఏం చేస్తాడుంటే వన్ ట్వంటీకొస్తాడు
ఊ
వన్ ట్వంటీకిి ఎగ్ ఎగ్జామ్ హాల్లో కి వచ్చేప్పుడు ఇన్విజలేటర్ నువ్వు ఎందుకు లేట్ అయ్యావని అడిగితే
మ్
ఇతను నేను లేట్ రాలేదని అతన్తోటె ఆర్గ్యూ చేస్తున్నాడు
అచ్చా
అట్ట చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు విళ్ళు చెప్పినప్పుడు కూడా ఇనలేదు
అవునా అండి
అవును ఇప్పుడు ఒకాల ఆ ఇన్విజిలేటర్ ట్రైన్ చేశాడుంటే ఎగ్జామ్ హాలో మొత్తాన్ని చూసి రాసుకోమని చెప్పాడు
ఆ అవునండి
యాక్సెప్ట్ ఎవడైతే ఆర్గ్యూ చేశాడో వాణ్ణి తప్ప
అచ్చా
ఆ ఆర్గ్యూఅంటే ఆ కోపంలో అన్న మాటకి ఇప్పుడు శిక్ష పడుతున్నాడు
అవునండి
అందుకే అదే కోపం విని సారే సారీ సార్ లేట్ అయింది అని చెప్పింటె అతను కూడా చూసి రాసుకోవచ్చు కదా
అవునండి పక్కా అండి ఇది ఎవరి సిచ్చ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో సైలెంట్గా ఉంటునె ఇప్పుడు మీరు చెప్పిన నా సైలెన్స్ ఇప్పుడు ఉంటే అబ్బా ఆ పిల్లగాడు కూడా కొంచెం కొద్దొ కొంచెం బాగుపడేవాడు
అవును అదే కాకపోతే ప్రతి దాంట్లో అంటే మనం తప్పు లేనప్పుడు నువ్వు అప్పుడు కూడా సైలెంట్ ఉంటే కుదరదు కదా
అవునండి తప్పు లేనప్పుడు ఎవరు సైలెంట్గా ఉండదండి తప్పు ఉన్నప్పుడు ఏం కాదు గని
ఉమ్మ్ కొంతమంది యాక్ట్ చేస్తుంటారు అనమాట అన్ని తెలుసు కానీ తెలియనట్టు లేకపోతే ఆ చేసేదే తప్పు ఆ వాడు చేసిందే రైట్ అనుకుంటారు
అచ్చా అవునాసే అవునాండీ
బై బయటికి ఒకలాగా లోపల ఒకలాగ ఉహ్మ్ అవునవును
అలాంటి వాళ్ళు బయట బాగానే ఎక్కువ ఉంటారు అనుకుంట కదండీ
ఆ ఉంటారు ఉంటారు ఉంటారు అన్ని ఇటి మీద ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ నడుస్తున్నాయా ల్స్ రాయాలని
అచ్ అవునా అండి
అవును ఆర్టికల్స్‌కి ఇట్టంటియి రాస్తే చానా సక్సెస్ అయితాయి అనుకుంటాను నేనైతే
మీకు ఆర్టికల్స్ అంటే చల్ చాలా ఇష్టమా అండి
ఆ అవునవును స్క్రిప్టింగ్ ఆర్టికల్స్ అయి చదువుతుంటాము ఎక్కువ
అంటే మీరొక అంటే ఒక జనరేట్ చేస్తా అంటారాండి అంటే అంటే కొత్తయి కనిపెట్టుకుంటా ఆర్టికల్ చేస్తాంటరా అంటే ఆర్టికల్స్ ఇది చేస్తారండి మీరు
అదేం లేదు మన ఆ మైమ్ ఏందంటే మొత్తం ఆటోమేటిక్ బ్రెయిన్‌లో ఆర్టికల్స్ ఫామ్ అయితాయి
అచ్చా అంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటదండి మీకు అవునా అండి
అంటే ఇప్పుడు బయట సమాజాన్ని చూస్తున్నప్పుడు
ఆహా
అప్పుడు అనిపిస్తుంటది ఆరే చ ఏంటి ఇది ఏంది ఇప్పుడు పరిస్థితి ఏంది ఇలాంటి వాళ్ళు దిత్తెనెనా ఇంకా ఎవరన్నా ఉంటారా అని
అని అనిపిస్తాందాండి మీకు
అనిపిస్తాది కాకపోతే అట్లాంటి వాళ్ళు దొరుకుతారు కూడా కరెక్ట్ గా
అవునండి
ఆ
అళ్లీ
అ ఆ
ఇంటెలిజెంట్స్ అంటే ఏందండి
ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు ఇప్పుడు ఒక క్వశ్చన్ నిన్ను అడిగారు
ఏంటిదండి
ఇప్పుడు ఒక ఇ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి తగ్గిన ఆన్సర్ నువ్వు ఇయ్యాలి
ఆహ్
అంటే యాక్ట్ లైక్ ఎ స్మార్ట్
యాక్ట్ లైక్ ఏ స్మార్ట్ ఆ అంతేనండి అంటే దాని యొక్క డెఫినేషను మీరు అన్నా అంతేనండి అంటే అడిగినా ఓకే అండి
దానికి ఇంటెలిజెన్స్ ఆ తను ఇంటెలిజెంట్‌గా చెప్తున్నాడు రా ఇలా ఆన్సర్
ఆ
ఇప్పుడు ఉంది చూడు నేను రెండు క్వశ్చన్ చెప్తా అంటే ఇప్పుడు ఒకడోచ్చాడు వచ్చి ఏంటి ఈ మధ్య అసలు కనప రావట్లేరు బిజీగున్నావ్ బాగా ఆ మాలె ఏదో అన్నాడు
ఆ
నువ్ నువ్ ఎలాంటి ఆన్సర్ ఇస్తావ్ చెప్పండి
అట్లే ఏం లేదు లేరా నె నేన్ బయట్నే ఉంట కదా నువ్వే బిజీగా ఉన్నావు అనుకుంటా అంటా
అది ఇప్పుడు ఇంటలిజెంట్ ఏమంటాదమ్ టే
హ్మ్
అ అట్ల ఏం లేదు కొం కాపోతే కొంచెం పన్లో ఉన్నా అంటాడంతే
అచ్చ అవునాండి
ఆ ఆ అట్లేం లేదు నేన్ కాదు బిజీ నువ్వే బిజీ ఇదంతా ఆర్గ్యూ కదా ఆడ
అర్గ్యు అనంటే జస్ట్ ఆ ఎదుటోలీన్ అంటుండ వీని ఆ వాడ్నీ అండగానీ
అంటే అడిగిన్ దాని వరకు ఆన్సర్ ఇస్తే దాన్ని ఇంటలిజెంట్ అంటారు
అవునా అండీ
నువ్వు అన్నం తిన్నావా అని అడుగుతారు ఎవరైనా
ఆహ్
ఆ తిన్నా అనాలె అంతేగాని త తిన్నా పప్పు వేసుకున్నా చారు పోసు న వాడు అన్ని అడిగిండ అసలు మనని
అవునా అండి అది కూడా కరెక్టే అండి
నం పచ్చడితో తిన్నవారేని
అవునండి అంతే అండి కరక్ట్ ఏ అండి
అన్నం తిన్నావ అంటే ఆ తిన్నా అన్నం తిన్నా నువ్వు తిన్నావా అంతే
మహా అయితే నువ్వు నువ్వు తిన్నావ అని అడగాలి
ఆ అంతే లేదంటే తిన్నా అంటే తిన్నా అంతే ఇంకా
హ్మ్ అంటే ఒక స్మార్ట్గా ఇయ్యాలండి కో క్వశ్చన్కి తగ్గట్టేయాలి
అ అది ఓ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ అట్లా ఇప్పుడు నీకు ఒక ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది గవర్నమెంట్ సె ఎక్సమ్ లో
ఆ
ఒక మనిషి గురించి ఆహా ఒక మనిషి అంత పెద్దదొద్దు ప్రస్తుతానికి ఈయొక్క ఫ్యాన్ గురించి వివరించనోత్తాది
ఆ
నువ్వేం చేస్తావ్ జనరల్ గా ఫ్యాన్ తీసుకుంటవ్ ఆ ఇద ఒక ఫ్యాను కరంటు స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగితే దటరాస్తవు అంతే కాపోతే న్ ఇంటలిజెంట్ ఇట్రా కాదు ఆహా ఆ ఇదేంటిది ఆ సీలింగ్ ఫ్యానా టేబుల్ ఫ్యానా లేకపోతే కింద కూలర్ ఫ్యాన్ ఆ లేపోతే ఇంక తిప్పే ఫ్యాన్ ఆ ఏ ఫ్యానో అన్ని అన్ని క్వ్చన్లు ఇది ఆ అన్నిటికి ఆన్సర్లు అట్టేం రాయవు వాడు ఏం ఫ్యాన్ అన్నాడు వాడు స్పెసిఫిక్ గా ఓ ఫ్యాన్ అని మెన్షన్ చేశారా చేయలేదు
చేయలేదు
ఆ అదంతా సొల్లు రాయాల్సిన అవసరం లేదు
జస్ట్ ఒక ఇంటెలిజెన్స్ క ఒక క్వశ్చన్ ఫ్యాన్ అంటే చాలు నార్మల్ ఫ్యాన్
అని అన్నాడు మనం కూడా ఫ్యాన్ ఆ ఇది ఫ్యాన్ ఇట్లా ఇట్లా ఇట్లా అంతే
అంతే
అంతేగాని ఆ ఇది టేబుల్ ఫ్యాను టేబుల్ ఫ్యాన్ అయితే ఇట్టు ఉంటది ఆ ఇది సీలింగ్ ఫ్యాన్ సీలింగ్ ఇట్లనే తిట్లు ఉంటది ఆ పక్కోడు తొంగబడి చూడడం ఎప్పుడు అట్లా ఉంటది అది ఇది అట్టా అంటే అడిగిన దాని గురించి చెప్పడం చెయ్యడం అది
అచ్చా
ఆ ఇప్పుడు దోబీ వచ్చిందంటే దోబీకి బట్టలు వెయ్యాలి ఒక ఫైవ్ సో వాళ్ళకే ఏమన్నా చెప్పచ్చు అనుకుంటాం ఒక్కోసారి
అవునండి
ఆ అదే చెప్తున్నాము
సరే అండి
ఆ సరే
ఆ ఇంకేమైన చెప్తారా అండి
అదే నేను చెప్పేదైతే ఇంకా ఎవరు